హలో
హాయ అండి
హ హలో హాయ్ గుడ్ ఈవిెనింగ్
గుడ్ ఈవెనింగ్ అండి
ఏం చేస్తున్నారు
ఎలా ఉన్నారు
ఆ మేము బాగున్నామండి మీరేం చేస్తున్నారు
బాగున్నామ అంటడి ఏం లేదు మూవీ చూస్తున్నా
మూవీ చూస్తున్నారా ఏం మూవీ అండి
ఆ విత్ లవ్ మూవీ ఇస్తుంది
అ అవునుడి మేమయితే మూవీస్ అవి చూడక వన్ మంత్ అయింది రంజాన్ ఉండే కదా
అవును వాళ్ళ రంజాన్ ఉండే కదా ఎట్లా అయింది మంటి
ఆ రంజాన్ చాలా బాగా జరుపుకున్నామ అండి చాలా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా సంతోషంగా అందరితో సరదాగా చాలా బాగా జరిగింది ఇద
వాళ్ళు ఏం చేసుకున్నారు
ఇ స్పెషల్ ఏంంట ఉంటది అన్ని ఇంలలో అవి ఉంటది శిరకుర్మ బగారా లేదా బిర్యానీ చికెన్ మటన్ అవే ఉంటాయి ఇంకా
మీరేం చేసుకున్నారు బిర్యానీ నా బాగాలాస్
గార రైసు చికెన్ ఆ తర్వాత దాల్
బిర్యాణ చేాల
బిర్యానీ మొన్ననే మా మమ్మీ చేసి రంజాన్ లో ఇక అలా చేసిందని చేయలేదు మళ్ళీ మా అక్క వాళ్ళు వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు వస్తారు కదా వచ్చినప్పుడు మళ్ళ అప్పుడు బిర్యానీ వేసుకు
ఓే
హ
అవునా
ఇంకాంటిడి ఈ వా ఆ
వాళ్ళా నమాజ
ప్పండి కదమ్మా చేయడం ఎదా
ఓకే
ఈ మన వారి గురించి అప్డేట్స్ మీకు ఏమైనా తెలుసా అండి
ఇజ్రాయిల్ంకా ఇరాన్
అవును ఇరాన్ వాారది అది రోజు రోజుకు రోజు రోజుకు ముదురుతూనే ఉంది అది
అవునవును ఇప్పుడు గ్యాస్ షార్టేజ్ కూడా ఉంద అని చెప్తున్నారు
దాని వల్ల అన్ని దేశాలకు చాలా ఇబ్బంది కలిగేటట్టు
అవును సప్లై ఎక్కడ దక్కడ ఆాలపో
ఆ మరి ఎవ్వరు కూడా అందులో కలగజేసుకుంటలేరు ఏం చెప్తలేరు అన్ని దేశాలు సైలెంట్ ఉన్నాయా మూడు దేశాలు తప్ప
అవు కానీ అట్లా బారు చేస్తే మొత్తం ప్రాపర్టీ ఈ డ్యామేజ్ మనుషులుకి
ఆ ఉవును కదా ఇప్పుడు ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ బురు అదింది కద తొవ్వ
అవును
వాళ్ళు బ్లాక్ చేసిరు ఆ తోవని వే నుంచే మనకు అంటే దాదాపు అన్ని అ అన్ని అన్ని దేశాలకు ట్వంటీ పర్సెంట్ సప్లైస్ అయితాయట ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ అయిత అయిల్ అఐలే కాకుండా మిగతాయి కూడా
అవును
ఆ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే మన కాడ నుంచి ఎగ్స్ ఎక్స్పోర్ట్ అయితుండే అ అవి అవ్వడం రేయడం వల్ల ఇప్పుడు ఎక్స్ రేట్ దిగిపోయింది మనకి ఇక్కడ ఒక వంతుకు మనకు అది ప్లస్ అయింది కాని అ
అది పోవడం వల్ల అవి వేస్ట్ అయితేయి స్పాయిల్ అవ్వడం ఎక్కువ ఉంటాయి.
ఉం
ఎవరు కొనకపోతే ఎక్కువ మొత్తంల
నేను న్యూస్ లో ఉన్నా డీజిల్ పెట్రోల్ పైన కూడా టూ రూపీస్ ఏమో పెరుగుతుంది. ఆ ఇప్పటికే అది అందనంత ధరలు ఉన్నాయి అవి ఇంకా పెంచితే మాత్రం ఇక బైక్ నడపడం స్కూటీ నడపడం చాలా ఇబ్బంది అయి తది ఇప్పుడు మా లాగా అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళకైతే ఇంకా ఇబ్బంది అవుతది
అవును బండి మీద ఇంకా ప్రైవేట్ వెహికల్ గా కుండా పబ్లిక్ వెహికల్
ఇప్పుడు అన్నిటి మీద పెరిగిపోతుందండి ఇప్పుడు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసే బస్ చ బస్ చార్జీల కాడ్ నుంచి మీకు ఆ కిరాణా కాడ్ నుంచి వెజిటేబుల్ వరకు అన్నిటి మీద పెరుగుతుంది ఎందుకంటే ట్రా వెలింగ్ చార్జెస్ పెరుగుతాయి కదా ఆటోమేటిక్గా పెరుగుతాయి అటు ఆర్ ల్ పెట్రోల్ పెరుగుతే ఆ సో ఎవ్వరు కూడా కలుగా చేసుకుంటలేరు ఇది చాలా ఇబ్బంది అవుతుంది
ఇంకా చాలా డేస్ అవుతుంది వా
ఆ అసలు ఊహించలేదు అమెరికా ఎన్ని రోజులు పోతది వాళ్ళు ఇరాన్ వాళ్ళు చాలా గట్టిగా ఉన్నారు వాళ్ళు వాళ్ళ లీడర్స్ చనిపోయినా అది బలహీన పడతలేదు ఒకరి తర్వాత ఒకరు రెడీ ఉంటున్నారు. అది ఏ దేశం లో కూడా అట్ లేదు ఏ సపోజ్ ఒక యుద్ధం జరిగితే ఆ రాజు చనిపోతే అది బలహీనా పడుతది. కానీ కానీ ఇరాన్ అట్ల లేదు.
మిసైల్స్ కూడా పెయింట్ వేస్తూ ఉన్నారు బ్లాక్ పెయింట్ తోటి పెయింట్ వేస్తే అపాయం వాళ్ళు నిజంగానే అవి వాళ్ళ మిజైల్స్ ఉన్నాయి అనుకొని బాంబు వేస్తే అక్కడ మొత్తం వాళ్ళ అట్లా ప్లాన్ వేస్తున్నారు తెలివిగా
ఆ వాళ్ళ యూత్ ని ముందు నుంచే ఆ సైన్ నుం సైన్స్ వైపు ఉంచే చిన్రంటా
అవునవును
ఆ ఆ సైంటిస్టులుగా అట్ల దానిపైన ఎక్కువ ఫోకస్ పెట్టిల్లంట వాళ్ళకి. అ
కా అండి హలో
చూడండి అంతా చిన్న అది అయినా దేశమైనా ఆ గట్టిగా అనుకొని ఉంటే ఎవరు ఏం చెయలేరు.
అవును అది గుడ నిజమే
ఉమ్
కనీ ఇంకా ఏం జేస్తాం ఏదో ఒక యాక్షన్ తీస్ వాళ్ళు వేరే ఓ దేశాల వల్ల ఎప్పుడు అవుతుందో తెలియదు.
ఆ ఏమో ఇగ మరి దానివి ప్రభావం వల్ల ఇగ నార్మల్ ప్రభలు ప్రజలు బాగ ఇబ్బంది పడతరు. ట్లాంటి హై ఉన్నోళ్ళకి ఏం గాదు మా మొత్తం బీదున్నో బీద వాళ్ళు ఉన్నోళ్ళకి ఏం గాదు ఈ మాధ్యస్తులున్ టరు గదా వాళ్ళు తినలేక కక్కలేక అన్నట్టు ఉంటది
అవును అదిగుడా
హ్మ్
మళ్ళీ ఆళ్ళు ఆ చాలా రోజులు నడుస్తుంది
అవునండి చాలా రోజులు నడుస్తుంది ఇంకా అండి ఇవల మీకు ఎవరు ఇన్వైట్ చేయాలె లేదా
లేదండి
ఆ మీకు ఎందుకు ఎవరు ముస్లిం వాళ్ళు లేరా మీకు?
ఉన్నారు ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ ఇన్వైట్ జేసింది ఎల్లిన ఇంటి పక్కన గుడా చాలా మందున్నారు.
హ
ఆ షీర్ కుర్మా అట్లా అవన్ని తెచ్ చ్చిచ్చిళ్లు ఆ బగారా రైస్, బిర్యానీ గుడ తీసుకొచ్చిళ్ళు ఇంటి పక్కన వాళ్ళు
ఇంటికి తీసుకొచ్చిచ్చారా?
అవునండి
ఏం బిర్యానీ చికన్ దా?
అవును చికెన్ది దెచ్చారు, మళ్ళీ చికెన్ బగార గుడ
ఆ మీరివాళ తింటరా? ఇవాళ కొందరు అంటే ఏమో శనివారము ఉందని చాలా మంది లేదు అంటున్నరైతే మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నరైతే ఇవాల్ళ లేదు శనివారం రా కుదరదు అని అన్నారయితే మరి మీరు తింటారా?
అవును తింటాం ఇంగ ఎవరిష్టం వాళ్ళది గదా కొందరికి నచ్చుతె దింటరు లేదు నేను, మా తమ్ముడు తిన్ టం మమ్మీ ఇంక డాడీ తినరు
గ వాళ్ళు వాళ్ళు తినరు, మీరు యూత్ తింటరన్నట్టు.
అవును హ్మ్ మీరు తిన్నార, మీ డిన్నరయింద?
ఏంటి
మీ డిన్నర్ అయిందా
డిన్నర్ ఇంకా కాలేదండి ఇప్పుడు మళ్ళా ఎ శానమాజు ఉంటుంది కదా ఎయిట్ ఓ క్లాక్ కి చేసి వచ్చాక తినేస్తారు మా అక్క వాళ్ళు గూడా వస్తా అన్నారంట ఇగా వాళ్ళు వచ్చిన తర్వాతనే కలుస్తా అవును కలిసి తింటాం మళ్ళ వాళ్ళకి హాలిడేస్ లెవ్వంటా ఇంగా పిల్లలకి లాస్ట్ గదా ఎగ్జామ్స్ అవి ఉంటున్నాయి కాబట్టి ఇక రేపు సండే కాబట్టి లంచఇచ్చికలిసి రేపు వెళ్ళిపోతారేమో
ఇంకా అయిపోలేదా వాళ్ళకి ఎగ్జామ్స్ ఇంటర్వ్యూ అయిపోయినాయి కదా
ఆ ఇప్పుడు మా చిన్నోడు మా అక్క కొడుకు ఎయిత్ ఎయిత్ క్లాస్ కదా
మపా
ఆ వాళ్ళకి కాలేదు మ్ వాళ్ళ అమ్మాయికి అయిపోయినయి అల కాలేదు మీకు రెండు కాల్స్ అయినాయండి ఇంకోటి కూడా కాసేపటి తర్వాత చేయచ్చు నమాజ్ తర్వాత పత
ఆ చేయండి
ఆ నమాజ్ చేసోచ్చాక చేస్తా లేదా ఇప్పుడు టైం ఉంటే కాసేపటి తర్వాత మళ్ళీ చేస్తా మీకు ఏమి ఇబ్బంది లేదు గదా మీకు ఇయ్యాళ మరి ఏం తిన్నారు ఇయ్యాళ అవే తిన్నారా
అవునండి
మ్ ఏం నచ్చింది మరి మీకు బిర్యానీ నచ్చిందా బగారా నచ్చిందా
రెండు నచ్చినాయి రెండు బాగున్నాయిండి
ఆ
చీర్ కుర్మా మిల్క్ మెడ్తో జ ఎదో ఒకటి అది అది గూడా బాగునండే అందులో కొంచెం నెయ్యి డైజెస్ట్స్త అ కొంచెం మిల్క్ మేడ్ వేసి చేస్త ఒక కషీర్ కుర్మా అదేవ్రదో అది బాగుండేది టేష్టా నార్మల్ రెసిపీ కంటే అది ఇంకా బాగుండే టేస్ట్గా ఓకే అండి థ్యాంక్ యూ
అదే అదే మిల్క్ మేడ్ చేసి చేస్తే బాగుంటది మ్ బాగుంటది
అవును థ్యాంక్ అండి పాలు మాట్లాడినందుకు
అవునవును అవును మ్
బాయ్ అ
అయిదండి టైం అయిన్దా
అవునాండి
టైమ్ అయ్యిందా
అయిందండి
ఆగండి ఆగండి నేను చేస్తా మీరు చెయ్యకండి
ఓకే అండి ఓకే
ఆ
కట్ అయితే లేదండి మీరు ఒకసారి చెయండి మీరే
ఓకే అండి